హలో సిస్టర్
చెప్పండి సిస్టార్ బాగున్నారా
ఆ బాగున్నాం సిస్టర్ మీరు బావున్నారా
ఏం చేస్తాన్నారు సిస్టర్ తిన్నారా
ఆ తిన్నాం సిస్టర్ ఇందాకే అదెందో తొక్కుతు అన్నం తినేసి వస్తి తొక్కు మజ్జి అదేదో చింతకాయాలతో చేస్తారు చింతొక్కు
మ హు ఇంట్లో పెట్టినారా
న
మేము తిన్నాం పచ్చడి తిన్నాం హలో హలో
హలో
చెప్పండి సిస్టర్
వినపడిస్తుంద
ఆ వినిపిస్తుంది
మీరేం తిన్నారు
మేము పచ్చడి తిన్నాం సాంబార్ అన్నాం ఏందో చేసినారు మామూలే హాస్టల్లో అన్న తర్వాత బాగుంది అని ఎక్సపెక్ట్ చేయొద్దు
కాదు అదీ నిజమేలే
సాంబారు ఏమో సిస్టర్ పైసలు ను ఏడనుంచి వస్తాయి
అవునవునులే
ఏదో ఒకటి సాంబార్ అన్నం పెరుగన్నం తింటే పోతది
మ్ అమ్మ వాళ్ళు బాగున్నారా అమ్మా నాన్న
మ్ అందరు బాగున్నారు సిస్టర్
మ్
మీరు బాగున్నారా ఇది నేమేం చే నార్మలే
మ్ చికెన్ అంటే ఇష్టాం కదా మరితినేసి వచ్చినారా మరి ఇంటికాడ
తిన్న సిస్టర్
మ్ మీరు చేస్తారా మీరు డాడీ చేస్తారా ఇంట్లో ఫుడ్
నా అందరం చేత్తం ఇంట్లో ఉండే వాళ్
తినేసి వచ్చినారు బాగా
మ్
మ్ మీకు చేసాక వస్తుందేమో వంట బాగా
మ్ వస్తాది సిస్టర్ మీకు
మాకి రాదు సిస్టర్ మీరు నేర్పిస్తే నేర్చుకుంటాం
ఇం ఏముంది యూట్యూబ్ ఉంది దాంట్లో చూసి నేర్చుకోచ్చు ఏముంది సిస్టర్
ఆ ఊర్లో సిగ్నల్స్ రావు సిస్టర్ యూట్యూబ్ చూసి చేసేకని అందుకే మీరు ఏమన్నా చెప్తే నేర్చుందామని
నుంచి డౌన్లోడ్ చేసుకోనిపోండి అంతే కదా ఏం కావాలంటే అవి రెసిపీ
నేను ఎప్పుడు పోతానో గూడా తెలీదు మా ఇంటికి
ఉమ్ ఎందుకు సిస్
ఏమో సిస్టర్ పోవాలిఅనిపియ్యడం లేదు అందుకే అవును అవును ఎదో గుర్తు కొచ్చా మార్నింగ్ ఎం తిన్నారు
మార్నింగ్ ఇడ్లీ తిన్న సిస్టర్
ఇడ్లీలోకి ఏం పెట్టినారు
ఎం పెడతారు చట్నీ పేడతారు కొబ్బరి చట్నీ
మధ్యాహ్నం
మధ్యాహ్నం పప్పన్నం పెట్టిండ్రు కానీ నేను చింత తొక్కు
పొద్దున్న చింత తొక్కు ఇప్పుడు చింత తొక్కే
ఆ అంతే
చానా గ్రేడ్
ఇంగేదో తినేదన్నా తినాలగా సిస్టర్
అది నిజమే అవి ఎక్కువ తినకండి మళ్ళీ స్టమక్ పెయిన్ లా వస్తాయి మరి ఎక్కువ తింటే
ఊ ఎప్పుడు ఏం తినం నార్మల్ కొంచెమే
ఊ కొంచెం కొంచెం తినండి ఎక్కువ తినకండి
ఏం ఉన్నది
ఊ ఎక్కడికి పోతున్నారు చెప్పు ఏం ప్లానింగ్స్ ఏం కథ
ఉ ఎక్కడికి ఏంలే ఇన్స్టూట్ పోవాలి మార్నింగ్
ఊ చదువుకోడానికి
ఉ
ఊ
మీరు సిస్టర్
మేము ఎక్కలేదు హాస్టల్లోనే
రాష్ట్రంలో ఏం చేస్తారు చెప్పు
ఏం చెయ్యం మీలాగే చదువుకుంటాం
నాలాగే చదువుకుంటవా
అవును ఇలా చేస్తర అది చికెన్ మాకు చెప్పొచ్చు కదా కొంచెం మేము నేర్చుకుంటాం అట్లా
ఊ ఎట్ల చేత్తరో అంటే ఎట్ల చెప్పాల స్టార్టింగ్ నుండి చెప్పాలా
ఆ మరీ నేర్చుకుంట స్టార్టింగ్ నుంచి చెప్ చెప్తారా నుంచి చెప్తారు సిస్టర్ ఏం సిస్టర్ అలా మాట్లాడతారు
ఎంలే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాక అవన్నీ పక్కన పేట్టుకని ఉ చికెన్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఏత్తరు కొందరు మసాలా అంతా ముందే కలిపి దాంట్లొ ఏస్తరూ స్తరువు కొన లేకుండా కొందరు ఆయిలేసి ఇవన్నీ ఏస్తరు టమేటా పచ్చిమిర్చి ఇవన్నీ ఏగిన తర్వాత అల్లం పేస్టు
ఊ
అది పచ్చి వాసన పోయేంత వరకు బాగ మగ్గనిచ్చిన తర్వాత
అవును వేడినీల్లో పోయ దాన్ని వేడినీల్లోకి పెట్టరా పసుపు అంటిర్రా వాసన రాకుండా
అట్లే మొద్దు మేమైతే ఏం పెట్టం పెడతారేమో నార్మల్ గా తెలియదు
అంటే మీరయితే పెట్టరంటారు
ఊ
మ్
చికెన్ ముక్కలు వేసి పసుపు ఉప్పు అవన్నీ వేసి బాగా కలి తిప్పి బాగా ఫ్రై అయేంత వరకు అంటే నీళ్లూ ఊరేంత వరకు మంచిగా బాగా ఫ్రై చేస్ మ్ తర్వాత మసాలాలేస్తం అట్ల చేయొచ్చు ఇంకో విదంగా అంత మసా మల్లంతా ఒకటేసారి కలిపేసి కాసేపుంచి అట్లేం చేయొచ్చు రకరకాలు చేయొచ్చు మేమ్ కూడా ఎప్పుడు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తాం
అంటే రెండు చేస్తారు బిర్యానీ చేసుకోరా
బిర్యానీ ఏస్తాం అన్నీ ఏస్తాం
ఊహు మీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం
అన్నీ తింటాం మంచిగ ఏది ఉంటే అది
ఊహు నీకు చికెన్ అంటే బాగా ఇష్టమని నాకు తెలిసిందే అందుకు అడుగుతున్నా మీరు చికన్ బాగ ఇష్టపడతారని పెట్టిన
మ్ తింటా చికెన్ కూడా ఇప్పుడు నుంచి ఏది ఉంటే అది తినేస్తా
మ్ చేపలతెలు తెలుసా చేపలు
తింట చికెన్ కూడా
అవి కంటికి మంచివి సిస్టర్ తినండి బాగా
మ్
అవి తింటే కంటికి మంచిది బాగు తినండి అంటి
తింట అవి కూడా
నాతో చేస్తారా
చేస్తారు ఎప్పుడో రేరు మీ హాస్టల్
మాటలు కూడా చేస్తారు కానీ ఏం బాగుండదు నేను తినను నేను తినాల
ఎక్కడ
ఇప్పుడు ఊహు
మ్
ఊహు
ఇంతవరకు ఒకసారి గూడ టేస్ట్ చేయలే
ఊహు లేదు
నువ్వు ఎందుకు టేస్ట్ చేయాల్సింది ఒకసారి
ఏమో సిస్టర్ నాకు ఎప్పుడు నాచ్చలే తినాలి అనిపిలే
తింటేనే కదా తెలిసేది టేస్ట్ ఎట్లుందో మంచిగా ఉందా లేకుంటే అని తింటే అప్పుడు అర్థం అవుతుంది ఒకసారి హలో
మ్ యూ మ్ అంతేలే మీరేం తింటారు ఇస్తారు మంచిగా వెజ్ నాన్ వెజ్ హలో హలో హలో హలో చెప్పండి సిస్టార్ ఎక్కడ
ఇక్కడే హాస్టల్లోనే
వాయిస్ బ్రేక్ అవుతుంది నెట్ రాలేదా
ఆ సిగ్నల్స్ డిస్టర్బెన్స్ లాగా ఉంటాయి అట్లా తిరుగుతా ఉన్నా అందుకు రావడం లేదు
తిరిగితే నెట్వర్క్ ఇష్యూ వస్తుంది రాదు మళ్ళీ సరిగా నెట్
అవును కద మల్ డిస్టబెన్స్ చేస్త
అందుకే వాయిస్ బ్రేక్ అవుతుంది నెట్ వెళ్ళ వెళ్ళిపోయినప్పుడల్లా
హ ఇంకా మీ వాయిస్ క్లారిటీ వినిపిలే అందుకే అనుకుంటా
మీది అక్కడ ప్రాబ్లం నాది కాదు సిస్
వస్తుంద
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
నాదే ప్రాబ్లం మరి మరి ఏం చేద్దాం నాదే ప్రాబ్లం ఇక్కడ హ రూమ్లో అంతా బాగున్నారా మీ ఫ్రెండ్స్ అంతా విన్ పడుసుతుందా
ఆ బానే ఆ వినిపిస్తుంది
మరి ఇంటికి కాల్ చేస్తున్నారా
ఉమ్ చేసినం సిస్టర్ అయిపోయింది అందరితో చేసినం మీరు
హ్ మేము చేసాం ఇందాక పానీ పూరి తినేసి వచ్చినాన బయట చేసి మాట్లాడేస్తి అయిపయ్
తినరేమో మీరు బయట ఫుడ్
హ్
బయట ఫుడ్డు తినరేమో
తినలేదు మా ఫ్రెండ్ పిలుచుకపోయి తినసొస్తుంది బలంతంగా
ఉ
హ్మ్ అంతే మీరు తినరా బయటి ఫుడ్ ఆ
ఎమ్
మీరు తినరా బయటి ఫుడ్ ఏదో మా ఫ్రైండ్ ఒక పాప పానీపూరి తినింది దాయి పూరి అంటా అది తినింది నేను అదే తిన్నా అంతే హ్
అదే టేస్ట్
ఆ బాగానే ఉండే కానీ అంతే ఏమ్ అనిపియ్యలే నాకైతే పుల్ల పుల్లగా అనిపియ్యలే ఏందో
మరి
మీరు తింటారా మీకు ఇష్టమేనా
ఉ తింటా నేను కూడా
మీకేమంటే ఇష్టం బాగా
అన్ని ఇష్టమే నాన్ వెజ్ అయితే తింటాము మంచిగా
పానీపూరి ఆ ఏదో ఉంటుంది కదా కట్లెట్ అవి గోబీనా
అన్ని తింటాం గోబీ పానీపూరి కబాబు అన్ని తింటాం మొత్తం
మంచిదేనండి మన తిండి అట్లతే
హ్మ్
ఈరోజు ఏం తిన్నలేదా బయట
ఏం తిన్లే సిస్టర్
ఏం సిస్టర్
ఇంగ హాస్టల్ ఫుడ్డేనా
అవునా సరేలేండి వాళ్ళు తినండి హాస్టల్ ఫుడే
ఉ
హాస్పిటే బాగా తినండి ఏంటి
అందుకే హుహు తరువాతే హలో హలో హలో హలో నాకు కనబడలే ఆడ గోర్రే మోతుకున్నట్టు మొ